లేద
నమస్కారం అండి
అ
హలో
నమస్కారం అండి నా వాయిస్ వినిపిస్తుందా
మీ వాయిస్ వినిపిస్తుందండి ధన్యవాదాలండి మీతో మాట్లాడడం
అ
మీరు క్రికెట్ చూస్తారా
ఆ చూస్తానండి
హలో మొన్న ఇండియా మ్యాచ్ గెలపడం గెలవడం మీద మీ అభిప్రాయం ఏంటండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు
అ హలో ఏంటండి మళ్ళీ చెప్పండి
ఇండియా టీమ్ గెలవడం వల్ల మీరు ఎలా పిలవుతున్నారు
నేనైతే ఇండియా గెలవదేమో అనుకున్నానండి
ఎందుకని
ఏమో అలా అనిపించింది సడన్ గా ఇండియా గెలిచేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను
మ్మ్ నేను కూడా మన ఇండియా టీమ్ గెలవడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మన యొక్క దేశము చాలా గర్వకారీణంగా మూడు సార్లు కప్ అనేది మనకే వచ్చింది
అవునండి
మీరు క్రీ మీరు క్రీడల్లో ఇంట్రెస్ట్ చూపిస్త త్తర
ఇంట్రెస్ట్ చూపిత్తాను కాని నాకు అంటగా రా క్రీడలా ఆడడం రాదండి
మ్మ్ బాడీ ఫిట్నెస్ కోసం క్రీడలు కూడా చాలా హెల్ప్ చేస్తాయి
అవునండి
బగా ఉన్నానని ఫీల్ అవుతూ ఉంటాను మీరు నాకేమైన్నా సజెస్ట్ చేయగలరా అద
రోజు వాకింగ్ చేస్ తే సరిపోద్దండి వాకింగ్ ఆసనాలు మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటే సరిపోద్ది
ఆసనాలు వల్ల బాడీలు ఏమన్నా చేంజెస్ వస్తాయా
మ్మ్ వస్తే అండి
అ
హెల్దీగా ఉంటాము మైండ్ ఫ్రీ అయ్యిద్ది
మ్మ్ టిఫిన్ చేసారా మీరు
చేసమండి మీరు చేసారా
మేము కూడా చేసాము ఏంటి పించేశారు
ఇడ్లీ అండి మీరేమి టిఫిన్ చేస్తారు
మేము పులిహోర చేసాము మీకు పులిహోర చేయడం వచ్చా
ఆ పులిహార చేయడం వచ్చండి కానీ పులిహార్ అంటే చాలా ఇష్టమండి
మ్మ్ మీకు ఇష్టమైన ప్రదేశ్ కాలిమిటీ
మర్దగ ర ఒ బై నంబర్ సార్ నాద అదిదని ఏముండదండి ఎక్కడికి వెళ్ళినా సరే ఎంజాయ్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాారు మీకేమి ఇమంట ఇస్తమండి
నాకు కూడా అంతగా ఏమి చ చ చూడను వెళ్ళను కూడా కాకపోతే నాకు ఎక్కడికైనా ప్రదేశాలు వెళ్ళి చూడడం అంటే చాలా ఇష్టం
ఓకే మేడం
హమ్ మీకు చదువు మీద ఏమైన్నా చదువు గురించి ఏమైనా తెలిసిన విషయాలు ఉంటే మాతో పంచుకోగలరా చదువు అనేది యువతికి ఎలా ఉపయోగపడుతుంది
ఆ ఆడపిల్ల చదువుకోవడం మనకి ఈ కాలంలో ఎంతో అవసరం అండి కానీ కొంతమంది ఆడపిల్లని చదివించడానికి ఒప్పుకోరు
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండబడి ఉండడానికి చదువు అనేది చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మహిళలకు
అవునండి అందరినీ స్త్రీని కూడా చదివించడానికి మన పెద్దలు ప్రోత్సహించాలండి
అది చాలా నిజమే అండి అందరూ వారి యొక్క సహాయం చేస్త చాలు వారు కూడా ఏ ఏమి సాధించగలరో వారు కూడా సాధించి చూపిస్తారు అమ్
స్త్రీలు అన్ని రంగాల్లోనూ ఉన్నరండి ఇప్పుడు
అందరితోనూ విక్వాలని వారు నిరూపించుకుంటున్నారు
అవునండి ఇకా కొంతమంది ఏమి చేయలేము అన్న థింక్ ఎప్పుడు ఆ ప్రాసెస్ లోనే ఉన్నారు కాని అనుకుంటే స్త్రీ కూడా ఏదైనా చేయ్యొచు అండి
ఉమే స్త్రీలలోనే క్రికెటర్స్ ఉన్నారు స్త్రీలలో లాయర్స్ ఉన్నారు స్త్రీల లోని లాయ కలెక్టర్స్ కూడా ఉన్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి
నాకైతే వాళ్ళని చూసినప్పుడల్లా నేను కూడా క్రికెటర్ నీ అయిపోవాలి నే అయిపోవాలి అన్ని అయిపోవాల అని అనిపిస్తదండి
కానీ కొన్ని కారణాల వల్ల మనము విరు తిరిగి చూ చూస్తూ ఉంటాము వాళ్ళు వెను తరిగి చూడరు కాబట్టే ఆ పొజిషన్ లో ఉన్నారని నేను భావిస్తున్నాను
అవునండి నేను మనల్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి
ఉమ్ చదువు పాయినా మీకు ఆసక్తి ఉందా
ఉండదండి
ఉమ్ మీరు ఏదైనా గొప్ప స్థాయి కెళ్ళాలంటే మీరు ముందుగా ఎవరికి థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నారు
ఉమ్ మా పేరెంట్స్ మా సిస్టర్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తా ఉంటారండి
అమ్
వాళ్ళకే ఏమైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే చెప్పుకుంటాను.
ఫ్రెండ్స్ మీ యొక్క బాల్యాన్ని మాతో షేర్ చేస్ ఉంటారా
నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ లోని ఉండేదాన్ని అండి. అక్కడ మేమ అందరం కలిసి తింటాం. కలిసి పడుకోవడం కలిసి చదువుకోవడం చాలా బాల్యం బాగుండేదండి.
మీరు ఎప్పుడైనా సరే మీ స్నేహితులతో కలిసి ఏమైనా ఏదైనా టాపిక్ గురించి బాగా చర్చించుకున్నారా.
చర్చించుకుంటా ఉంటామండి. అది అది అని ఏమ్ ఉండదు.
బాల్యంలో రోజులు తిరిగి రావాలని మీరు కోరు కుంటారా మళ్ళీ కనుక మీకు ఛాన్స్ ఉంటే
ఇంకో తిరిగి రావాలని కోరుకుంటూ ఉంటానండి. ఒక్కోసారి అలాగే బిహేవ్ చేస్తా కూడా ఉంటానండి.
మీరు బాల్యము మళ్ళీ తిరిగి వస్తే మొట్టమొదటిసారి దేన్ని మార్ చాలనుకుంటున్నారు.
మొత్తము ఓకేటెసారి నేను ఇంకా బాగా మంచిగా చదువుకొని మంచి మంచి జాబ్స్ చేయాలని అనుకుంటాను.
మీ యొక్క తప్పుల్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నారా
అవునండి మీరేమనుకుంటారు.
నా బాల్యం తిరిగి వస్తే గనక అక్కడే ఆగిపోతే బాగుంది అనుకుంటాను.
ఎందుకండి అలా అనుకోవడం.
మళ్ళీ బాల్యంలోనే ఉం అంటే బాల్యంలోనే ఉంటే బాగుంటుందని బాల్యం చాలా గొప్పదైందండి. అప్పుడు అది తిరిగి మళ్ళీ రాదు.
అవునండి. కానీ అక్కడే ఆగిపోం కదండి.
మీరు ఇప్పుడైనా జూ పార్క్ కానీ బీచెస్ కానీ వెళ్ళారా
ఆ వెళ్ళానండి. జూ కి జూ పార్క్ కెళ్ళాను, బీచ్ కి వెళ్ళాను. జూ పార్క్లు ఎంతో చాలా చాలా యానిమల్స్ ఉంటాయి. వాటిని ఫ్యామిలీ మొత్తం విజిట్ చేసాము.
మీరు జంతువుగా మారాలనుకుంటే ఏ జంతువుగా మారాలనుకుంటున్నారు.
నేనా చిలకలా మారాలనుకుంటాను.
నేనైతే ఒక నేనైతే ఒక ఎలుగుబంటిలాగా మారాలనుకుంటున్నాను.
ఎందు కండీ అలా
అది అన్నీ చెయ్యగలదు కింద ఉండగలదు. ఆకాశంలో ఎగరలేదు కానీ చెట్లు ఎక్కగలదు. ఆహారాన్ని సంపాదించుకోవడంలో అది చాలా చురుగ్గా ఉంటుంది. అది చూడడానికి బాగోకపోయినా కానీ దాని యొక్క తెలివి తేట్లు చాలా లా గొప్పవి.
అవునా మాకు తెలీదండి మీరు చెప్పక తెలుసుకున్నాను
అంతగా కాకపోదు ఇంకా మీ టైమి ఇంకా అవ్వలేదు కొంచసేపు మాట్లాడండి
ఆ ధన్యవాదాలండి ఎలుగుబంట గురించి చెప్పినందుకు
ఓకేనండి తెలియని విషయాలు తెలుసుకోవడం కోసమే మనం ప్రయత్నించాలి మీరు అలా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చెబుతూ ఉంటారా
వస్తానండి నాకు కూడా చాలా ఇ ప్రష్టం అలాగా తెలుసుకోవడం అంటే
త ఏనా మీ అలు ప్రై ఎమిటి
అ పండగ ఆ పంండగల మీద అభిప్రాయం ఏంటంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఆ రోజు హాలిడేస్ ఉంటాయి కాబట్టి
ఉ హోలీ రంగురంగులు బోలీ గురించి మీ అభిప్రాయం
చిన్నప్పుడుయితే అయితే మా ఊర్లో కూడా హోలీ బాగా సెలబ్రేట్ చేసేవారు మా ఫ్రెండ్స్ తో కూడా నన్ను బాగా సెలబ్రేట్ దాన్ని కానీ ఇప్పుడుప్పుడే సెలబ్రేట్ చేసుకోవడానికి టైం ఉండట్లేదు అంత ఇంట్రెస్ట్ కూడా ఎవ్వరు చూపించచ్చ లే లేదు ఉండే కొద్దు పండగలన్నీ అ అత్తరించిపోతాయేమో అనని భయేస్తుందండి
అవునండి అలా అంతరించిుపోవడానికి కారణం కూడా మనమే అండి నిగ్లెక్ట్ చేయడము ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపకపోవడ వెళ్ళకపోతే ఏమ ఇందులని మనం నెగ్లెట్యడం వల్ల నెక్స్ట్ మన జనరేషన్ తర్వాత వేరే జనరేషన్ క్యోక ఆ యొక్క ఫెస్టివల్ అంటే ఏంటో కూడా తెలియడం లేదు. దీనిపైన మీ అభిప్రాయం
మనం నెగ్లెక్ట్ చేయడం వల్లే ఆమె ఆ తెలియడం లేదండి. మన చిన్ననాటి మన పెద్దలు చేస్తున్నారు. కాబట్టి ఓహో ఈ పండుగ ఎలా చేస్తారా ఈ పండుగ ఇలా చేస్తారా అనుకుంటాము. మనం ఇప్పుడు చేయట్లేదు కాబట్టి మన పిల్లలకు కూడా అవగాహన ఉండదు.
ఆ అలా అవ్వకూడదు. అంటే మన ప్రతి పండగని మన ఇం లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి.
ఏదైనా కానీ పిల్లలకి తెలియచేసేటట్టు వారికి కూడా అందులో నుంచి ఎంతో కొంత మంచి నేర్పేటట్టు చూడాలి. మీరు ఎప్పుడైనా ఏదైనా పండుగలో పాల్గొన్నారా.
హ్ క్రిస్ స్మస్ సంక్రాంతి ఉగాది దసరా ఇవన్నీ నాకు తెలుసు అండి. నేను ఎంతో ఎంజాయ్ చేసే పండుగల్లో ఇది కూడా
హ్ హ్ పొంగల్ మీరు ఏ విధంగా జరుపుకుం టారు మీ కుటుంబంలో
మేము మా ఫ్రెండ్స్ తో ఆ నేను మా ఫ్యామిలీతో రకరకాల వంటకాయలు వంటలు వండుకోవడం.
మీతో మాట్లాడం మాకు చాలా సంతోషంగా ఉంది.
నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేడం వలు మేడం